ఏం చేతున్నావు
ఆహ ఈ రోజు పోర్మావతారంం వెయిటింగ్ వెతుకుతున్నా బమ్మనే
డ్ర్రాయింగ్ ఏయడనికా
ఊ చెప్పిండ్ల నాలుగు తిన్నాం తిన్నాం ఆ చేసా చేసా
ఏంజెతాడయితేనే వాడు అడిగిండు
నానా ఏదో కాలేజ్ దానికి పోయిరు మనకెం తెలుసు
ఏ ఊరు
ఏ ఊరు నాకు ఎం చెప్తూరా చెప్పట్ల వాళ్లే కాలేజ్ యేసుకుంటానం
ఊహు ఇంకా కా కదే పిచ్చి కాకుండా రోజు కనీసం డే లో కనీసం టూ అవర్స్ అయినా మ్యాచ్ ప్రాక్టీస్ చేసుకోరా
ఓ చేతున్నాలేమ్మ యూట్యూబ్ లో
శా శాసనాలయమ కాదురేయ్ కనీసం ఇప్పుడే కాదు ఎగ్జామ్స్ ఇంకేమనిళ్ళ సమ్ములు ఉంటాయి కదా మీకు
ఆ డిగ్రీ లో ఉంటాయి
డిగ్రీ ఆ ఇయయినా మర్చిపోకుండా రోజు టూ అవర్స్ ప్రాక్టీస్ చేసుకో ఒక్క సబ్జెక్ట్ కు ఆ గట్టెక్కితే నేను పోయింగా
ఆ తిరుపతి వెళ్లాలంటీ తిరుపతెల్లాల
ఎప్పుడు
వచ్చే నెల ఎన్నీ రోజులు ఆ
ఎవురితో పోతున్నావ్
వా ఆల్లే నాతోనొత్తురు ఎవరితో పోట్లా
ఆ
వచ్చే వాళ్ళే నాతోనత్తరు మా పెద మా పెద్దమ్మాళ్ళు పెద్దమ్మలంటె ఆలు కాదు అకిలక్క లేదా వాళ్ళ ఆయన నేను మాములుగా తిరుపతి వెళ్ళాలనుకుంటున్నా అడిగిండు వెళ్లాలనుకుంటున్నావా అని ఆ ఎలా అంటే సార్ మేము వస్తాం కలిసి వెళ్దాం అన్నాడు ఏ మీ ఫ్యామిలీ వస్తారా ఆ సరే ఫ్యామిలీ వస్తె నాకే మంచిదని
ఆ ఎవరన్న వెళితే వాళ్ళు తెలియకుండా ఒక్కళ పోయాడుండలేరు
ఇ ఆ ఇంకేం తెలియకుండా ఉంది ఆడ తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు అదే మా వోళ్ళు
ఆడ రూమ్లు గీమ్లు అన్ని తెలియడా
ఆ వచ్చిల్లా పోయిన్ సారి నేను
ఊ వచ్చినా బాబాయ్య అన్ని చోట్ల పోయి తెచ్చింది సె తెచ్చి చేసినాడు కొంచెం మన కట్ట అసలు తెలీనోళ పోతే ఇంకా రోడ్ ఎమ్మిట్ ఉంటం రూమ్ దొరక
అవునులే
ఇప్పుడు అసలు ఈ జూను జూలై నెలల్లో ఇంకా దర్శనానికి క్కువ ఉంటారు జనాలు
ఆ
ఊ కిక్కిరిసి ఉన్నారంట తిరుపతిలో జనాలు
అంటే తిరుపతిలో మాత్రం జరగదాంటి
ఆ
తిరుపతిలో జరగదు మనం ఏం కొండమీనేమ్ జరగదు అంటున్నా దొంగతనాలు ఏమి నమ్మకం
అక్కడ ఏం మనం చెప్పలేము లే
ఏందంటే డైరెట్ మొన్న చూసినావుగా మనం ఓ ఓర్ కట్ట పోగానే ఐదు వందలు బొక్కయ్యింది కర్మ
మేం మేము ఉండబట్టి ఒకరవ్వ సరిపోయిందట్ట
మీరు లేకపోతే మేం వచ్చే వాళ్ళం కాదుగా
అది మీ మీ వల్ల అయిద్దా
ఆ మాటలు ఎందుకమ్మా మా ఏజ్ కొద్ది మేం రాము
యాంది మీక్ తెలిసేది యాడ తప్పి పోదురో
చిన్న తిరుపతి కాడ
ఊ ఇంగ్యాడ నవ్వుతావ్ లే తప్పిపోయినవ్ నా అంత మందిలా
నే పోలీసోళ్ళ కాడికి పోతకపోతే
ఆ పోలీస్ వోళ్ళకాడికి పోతావ్
అ మరి ఇంకేం జేత్తం
ఊ పోలీస్ ఆళ్ళ కాడికి పోతే వాళ్ళు ఏదో ఒక ట్రైన్ ఎక్కిచ్చి ఇంటికి పంపిత్తరు అంటావా
ఆ
అడ్రస్న్ జేపే
అంతే మరి
అట్ట కాదు నేన్ అనేది
ఆ
పలా యో మనము పలానా చోట రూమ్ తీసుకున్నాము అనుకో ఇంకోక బజారు పోయినామనుకో ఆడికి ఎట్టపోవాలో తెలీదు తెలియదు
మ్యాప్ మ్యాప్ గూగుల్ మ్యాప్
మ్మ్ ఇప్పుడు దర్శనానికి పోతున్నామనుకో ముందో ఎనకో వాడు ముందుకు మనవాళ్ళు పోయో ఎనక మనం ఉండో మిస్ అయినాం అనుకో కలుసుకోవడం కష్టం
ఇంకెందుకులే ఫ్రీ దర్శనానికి పోత
అట్ అయ్యా ఫ్రీ దర్శనం అప్పుడు మనం పోయింది ఫ్రీ దర్శనమే గా అయ్యా
అదే మరి మీరు ఫ్రీనా అప్పుడు అప్పుడు టోకెన్ తీసుకున్నాంగా
ఆ టోకన్ తీసుకో తీసుకున్న టోకెన్ తీసుకోకుండా అసలు ఆ దర్శనానికి పోవాలి అంటే నాలుగు గంటలు పట్టిద్ధి రే
ఊహు
నాలుగు రోజులు పట్టిద్ది మనం ఆ కంపార్ట్మెంట్ లో కూర్చునాం చూడు రెండు గంటలు మూడు గంటలు
ఆ
మూడు గంటలు కాదు మేం కంపార్ట్మెంట్ లో ఐదు గంటలు
ఐదు గంటలు కూర్చున్నా
ఆ ఫ్రీ దా అసలు టికోటో ఉండదు దర్శనానికి పోవాలనుకో రెండు రోజులు మూడు రోజులు కూర్చోపెడతారు
ఆ
ఆ అసరింగా అసలు దానికస్సలు పోలేదు
మ్మ్.
దేవుడి ఇంకాడే కనపడతాడు.
కష్టపడకుండా ఏమవుతుందండి.
ఫస్ట్ చెట్ట నాన్నమ్మ ఇంత కష్టమా నాన్నమ్మ ఇంత కష్టమా అండి వే.
అవును ఎక్కాం కదా అప్పుడు మీరే ఎక్కన్ది.
ఎక్కేది కాదరా చూరల్ల్లో.
ఇ అదే రే జనాలు ఎక్కువ మంది ఉండే సరికి.
ఉ.
మనమే ఫస్ట్ అయిపోయి వచ్చుంది.
ఆ.
కుర్మా అవతారము వేస్తున్న.
ఎయ్యి. ఏ మరి ఏం కూర చేస్తున్నా.
ఇంట్లో తినలా.
ఉ.
పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తిన్న.
మ్మ్ బుట్ట బేబీ బుట్టమి బర్త్డేకి రారా.
వాళ్ళవాస్తాం అన్నారుగా.
ఎవరు.
అక్కోళ్లు.
వాళ్ళతో నీకు ఎం పని.
ఓహో ఇక్కడ యశ్వి ఎస్ వి కదా.
హ.
ఆ ఇప్పుడేవర్తలే ఎప్పుడ అది.
వాడు పనికిమాలోడు వాడు రాడు.
ఎందు ఊరే కానీ.
హ.
వాడెవరం చెప్ప మాకు అసల.
హ.
బతుకంతే.
అక్కనువ్.
పో ఇమేజ డౌన్లోడ్ రాలేదు.
హ.
కోర్మ అవుతారు ఇమేజ్ డౌన్లడ్ అవలా.
ఒరేయ్ నువ్వు ఎత్త అతార కార్పిట్ బబ్ర అత్వా.
కార్పెడు పపర్ ఎందుకు ఉంటది మెంటలా.
మరి అంతే అత్త నువ్వు నిజం చెప్పు.
పెన్సిల్స్ తోటి.
పెన్సిల్ తోడు కాదు నువ్వు వచ్చ గుద్ద్దిననట్టు ఎట్టా ఎత్తన్నావ్.
ఓ పెన్సిల్ తనే అతన్నా అంటంటి ఏ తమాషానా. పెన్సిల్ తోనే ఏసేది.
పెన్సిల్తో కాదులే పేపర్ ఎస్. పేపర్ మీద గిత్తవ్.
రంతనా లాభస లే నాకు ఆడ ఊరికే అతి పడమాక అప్పుడి ఏదో. సార్ ట్రిక్ నేర్పిస్తే ట్రిక్ నేర్చుకున్నాం.
అసలు నువ్వు కార్పెట్ పేపర్ ఏయ్యకుండా మాములుగా చే తోటి చూసి అంత పర్ఫెక్ట్గా ఎత్తనవ
ఆ ఆంటీ నాకు విజయవాలో నేషనల్ అవార్డు ఉంది నువ్వు మరీ పిల్లొల్ల చేయమాక ఎన్ని బొమ్మలు ఏయ్యలే ఎన్ని ఏలా నే ఏసు బొమ్మలు ఇంట్లో ఫ్రేమ్ పెట్టుకోరమ్మా మా సారోళ్ళు నువ్వేందొ
నేను చెప్పానా ఫస్ట్ పేపర్ వేత్తవు
అబ్బే అస్సలా నా కాడ ఫోన్లో చెప్పేది విను గూగుల్లో పోయి ఫోన్లో
నోడ్స్కు మిద పేపర్ ఓపన్ చేయకుండా నెల మీద ఎత్తవా బా రయ్యివ్వు ఆ
ఆ
ఒరేయి నువ్వు నోట్స్ మీద కదా పేపర్ మీదే కదా ఎత్తంది డ్రాయింగ్
అవు పేపర్ మీద పేపర్ కాదు చాట్ ఇది ఆ
చాట్ మీద నువ్వు డ్రాయింగ్ వేసేది ఫోటో పెడతావు
ఫోటో పెట్టన్ బొక్క పెట్టన్ నా ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుంటా పక్కన ఫోన్ పెట్టుకుని ఎత్త ఆ చూసి
ఎస్తే అట్లా ఎత్తే నిజంగా గ్రేట్ రా
నిజంగా గ్రేట్ రే నిజంగా ఎత్తున్న అంటే నీ నిజాంగా అంతే ఎస్సే నమ్ము నమ్మపోతే నన్ను ఏం చేయమంటావ్
వెంకటేసామి బొమ్మ అయితే బలే ఉంది
నాకే చూడబుద్దు అయితా ఉంది ఎంతసేపు అయినా గాని
ఎవరన్నా చుతే ఇడు కార్పెట్ పేపర్ వేసిండు అని ఖచ్చితంగా అను
ఎవ్వరు ఆన్లే ఇంటికి వచ్చి మా ఫ్రెండ్ మొన్న ర ఇదే ఏయ్లే వెంకటేసామి అప్పుడు రాముడుది ఎసా ఇదిరా నేను ఫ్రేమ్ చేయించుకుంటా అన్నడు
ఆ
తీసుపో అన్నా ఇప్పుడు ఇప్పుడు ఎట్టా తీసుకుపోతావు నేను మళ్ళీ వత్త
హు
అరే బండి మీనుంచి ఎట్టా తీసుకోపోయేను రా అని
మరి అలాంటప్పుడు బొమ్మ బాగా ఏసి దానికి పూలు గీలు అలంకరనలు స్కెచ్లు గీ తిరుగుడు ఏయ్యాలా
అయ్య అ అంత డబ్బు ఉంటే
హు
వాళ్ళ వాళ్ళు మా ఇంటి చిన్న సరేనే వాళ్ళ కొడుకు పెళ్లి
హు
వాళ్ళ ఇంటి బయట రాధాకృష్ణుల బొమ్మ ఏయిమండ్రూ
హు
పెయింట్ లు తెండి ఏస్తా అన్నా
హు
వాళ్ళు తేవలా నేను యిలా
హు
అన్నీ నేను తెచ్చుకోవాలంటే నేను తేవద్ద అంతే మీరూ తెండి నేను ఎత్తాను మరియదగా చెప్పినా
ఇగ వాళ్ళు తెచ్చుకొని ఏయిమంటే ఎత్తే ఏసినందుకు ఎంత కొంత ఇత్తే సరిపోయిద్ది
అసలు ఏపైయినా బాధ లేదు నా చేత నేను డబ్బులు పెట్టనుగా
మ్ మనం తెచ్చుకొని ఎట్టేత్తాం? ఇప్పుడు బనాజ్ గాడు వాళ్ళకి మావయ్య ఏసిండు.
మ్
మనోజ్ గాడోళ్ళ ఇంట్లో
డబ్బులు తీసుకుంటార
మామ డబ్బులు కాదు కానీ వాళ్లన్ని తెచ్చుకొని ఎయిమంటె ఏసిండు.
అంతే మరి
దానికి వాళ్ళు దోమసప్పులో ఏ పంపించినారు.
సర్లే ఏదో ఒకటి జరిగిందిగా, ఆ కూర్మ అవతారం ఏద్దాం. మక్షావతారం అహ కూర్మావతారం డౌన్లోడ్ అవ్వట్ల.
మ్
మక్షావతారం ఏస్తన్న ఇప్పుడు
మ్హ్ మ్ ఎయ్యి జాత్ ఉండవు చదువుకుంట అన్నావ్ గా ఉండు.
మ్
మ్ అది సంగతి. వాని వ సెప్పినావ వరే బైపిసి తీసుకోరా అని
వాడితో నేను మాట్లాడట్ లేదులే
ఆ
వాడితో నేను మాట్లాడట్లేదు
మ్
వాడికి శానా బలిసిందిలే.
మ్
మీతో కూడ మాట్లాడ్డు చూడు వాడు
వాడ వాడితో నేను మాట్లాడక ఎప్పుడునుంచి
వాడే మాట్లాడ్డు నువ్వు మాట్లాడినా గానీ,
ఎవర్ నేను నేను, మాకేమంత అవసరం ఇంక, ఒరే నేన్ మ్ మాట్లాడేదాన్ని అయితే వాడికి రిజల్ట్ రాగానే ఫోన్ చేసి కంగ్రాట్స్ అని చెప్పేదాన్ని.
మ్
నేను మాట్లాడేదన్నయితే మొన్న నువ్ కాన్ఫరెన్స్ క కాల్ కలిపినావ్ చూడు
మ్ ఆ
అప్పుడు అప్పుడైనా మాట్లాడేదాన్ని నేను అప్పుడు మాట్లాడలేదుగా
మ్
అమ్మమ్మ మాట్లాడితంటే మాట్లాడింది.
అమ్మా మా నాన్న నన్ను ఆ మాట ఈ మాట అని కొట్టిండ గాని,
ఆ
నన్ను ఇంతకుముందు కొట్టిన్లా?